హలో
హలో బాగున్నారా
ఆ బాగున్నారు మీరు బాగున్నారా
ఆ బాగుంన్నమ్ తిన్నారా
ఉమ్ మీరు తిన్నారా ఏం కర్రీ చేశారు
అవునా గుడ్ కరీసు అండి మీరేం తిన్నారు
గుతోంకాయ్ కర్రీ
ఎలా చేసారు
అంటే గుత్తి వంకాయ కూర వంకాయలు అన్ని తీసుకొని ఫస్ట్ క్లీన్ చేసు పోవాలి మళ్ళీ తర్వాత టమోటాలు క్లీన్ చేసుకోవాలి
హు
అన్ని కట్ చేసి తర్వాత ఆయిల్ వేసి
వేయించాలి కదా నూనెలో
ఆ అవును టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు అవి వేసి అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం వంకాయలు వేసి
హు
పక్కనే మసాలాలు కూడా కొంచెం రెడీ చేస్తాం ఆనియన్ ఎయ్యాలి ఫస్ట్ స్టార్టింగ్ లో
ఊ
తిరుగువాతిలో కొంచెం గరివేపాకు కూడ వెయ్యాలి
హు
తర్వాత దాంట్లో పక్కన మసాలాలు కావాలి కదా దాంట్లోకి కొంచెం ధనియాలు
ధన్యయాలు ఇంకేమేమి తీసుకుంటారు
చనికాయ్పప్పులు కొంచెం నూ కులు కొంచం ఎండు మిర్చి
ఉ
కొంచెం తెల్లగడ్డ కొంచెం ఆ కొంచెం తెల్లగడ్డ కొంచెం కొబ్బరి
ఉ
రుచికి సరపడ కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి
ఊ
మొత్తం అన్ని ఎంచిన తర్వాత మిక్సీ పట్టేసి
మిక్సీ పట్టేసేస్తారా
ఆ అవును
హు
అయిపోతుంద టేస్ట్ బాగుంటదా వంకాయ్ కర్రీ
ఆ బాగుంటది కర్రీ కాకపోతే వంకాయల్లో పెట్టుకొనియినా చేసుకోవచ్చు లేదంటే కాయలు వేసేసిన తర్వాత అయిన వేసుకోవచ్చు
హు
కొంచెం కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి కాయలు మునిగే వారికి వాలి కొంచెం చెక్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు కిిన తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టేసి చేసేస్తే అయిపోతుంది
ఆ
ఆ అంటే
మీ ఊర్లో ఏమేమి జాతరలు చేస్తారు
అమ్మవారి జాతర చేస్తారు మా ఊర్లో
మ్మ్ అవునా ఎలా చేస్తారు
అంటే పొద్దున్నే పొంగువాలు పెట్టుకోవడం యాటలు కోసేది అలాంటివన్నీ చేస్తారు
అవునా
మ్మ్
మీరు ఎక్కడికైనా వెళ్ళారా ఈ మధ్యన
ఈ మధ్య అంటే ఎళ్లట్లేదు వెళ్తా
మ్మ్ హ్మ్
మ్మ్ అవును
స్వీటు ఏమైనా చేస్తారా మీరు
లేదు స్వీటు పెద్దగా టచ్ లేదు
అవునా అవేలా చేేస్తారు
అవి బెల్లం తీసుకొని చెనిక్కాయ పప్పులు ముందు వేయించి పక్కన పెట్టుకోవాలి
అ
తర్వాత మొత్తం బొప్పటంతా తీసేసి చెరిగేసి తర్వాత బెల్లంని మెత్తగా కొట్టేసి పాకం పెడతారు మ్మ్ పగలు కొట్టేసిన తర్వాత ఒక బౌల్ లో కొంచెం వాటర్ వేసి ఆని తర్వాత బెల్లం వేసేసి బాగా ఉడకనిస్తారు
అవునా హ్మ్మ్
మళ్ళీ పాకం కొంచెం ఉ డికినా తర్వాత పొంగు లాగా వస్తది అప్పుడు చెక్ చేసుకోవాలి పడిందా లేదా అనేేసే లాగా
వాటర్ లో చెక్ చేస్తారా
అవును వాటర్ లో ఫ్లేట్ లో వాటర్ వేసుకొని చెక్ చెయ్యాలి
మ్మ్
చెక్ చేసిన తర్వాత అంతా దగ్గరకు వచ్చిందంటే అప్పుడు పాకం పడిపోయినట్టు అప్పుడు చెనిక్కాయ పప్పులు కొంచెం బీం పిండి కూడా తయారు చేస్తారు నానబెట్టేసి బియ్యం
దాంట్లేకా
ఆ అవును
మ్మ్
కున్నప్పుడు ఇంకా నార్మల్గా అయినా చేసుకోవచ్చు
అంతేనా
మ్మ్ అంతే మళ్ళీ అదంతా కలిపేసిన తర్వాత ఒక ప్లేట్ లో వేసేసి మనకి ఎలాంటి సేప్ కావాలంటే అలా సేప్ తో కట్ చేసుకుంటే సల్లారాయిపోయిన తర్వాత తినేయండి
తినేయొచ్చు అవును
ఉమ్
బాగుంటుందా టెస్టు?
హ్మ్ బాగుంటది.
మేము అలా చేసుకోము.
మీర ఎలా చేస్తారు?
పప్పులు వేయించుకొని ఫస్ట్ విగా ఫ్యాన్ కింద ఆరబెట్టి బొప్పుట్ అంతా తీసేసి రెండు బొప్పులు చేస్తారు ఒక బొప్పు అని
ఉమ్ అవును
అలా చేసాక అని బెల్లం పాకం బట్టి పాకం అయినాక అవి ఏసి ఉంటున్నగా చేస్తాను.
ఉమ్ అలా అయినా చేసుకోవచ్చు మీరు అలా చేస్తారనమాట
బాగుంటాయి టేస్టు
హ్మ్ మీరు అలా చేస్తారు నేను ఇలా చేస్తాను. మీరెక్కువ ఏమైనా స్వీట్లై చేయరా?